హలో హలో
హలో
గుడ్ ఈవెనింగ్ అండి
గుడ్ ఈవ్
బాగున్నారండి తిన్నామండి మీరు
ఏం చేస్తున్నారండి
మేము మా పెట్టుతో ఆడుకుంటన్నాము అండి మేము మా పెట్టితో ఆడుకుంటన్నాం అండి పెట్టి మేము
ఓ అవునా మీ పెట్ కి ఫుడ్ ఏమి చేస్తారండి మీరు
మేము నార్మల్ గా డైట్ పెడతాం అండి పెట్టుకి ఒక్కో రోజు ఒక్కొక్క ఐటం లైక్ మార్నింగ్ వచ్చి పాలు బ్రెడ్ ఆ కలిపి మిక్స్ చేసి మధ్యాహ్నం వచ్చి ఆ అన్నం గుడ్డు ఆ ఈవెనింగ్ వచ్చి లైక్ రైస్ లైక్ మీట్ ఎప్పుడన్న అట్లా టూ వీక్లీ ట్వైస్
ఆహో మాకేం పె అన్ని ఏం లేవండి న మీరు ఎక్కడికైనా ఏమైనా టెంపుల్ కానీ మీరు వెళ్ వెళ్ళింటారు కదా అక్కడ ఎలా ఉంటుందండి
ఆ చాలా పీస్ఫుల్ గా ఉం ఉంటుందండి అక్కడ మనం పెళ్ళి ఆ ఏదో టెంపుల్కి వెళ్ళంక అక్కడ దేవుని దర్శించు కోవడం మల్ల అక్కడన్న ప్రకృతిని ఆస్వాదించడం ఇ చాలా మంచి మంచి వైబ్ ఉంటుందండి అక్కడ
మీకి ఏ టెంపుల్ కోరడం అంటే చాలా ఇష్టం అండి
మాకు ఆహోబిలం అండి ఇలా అక్కడ జర్నీ జేసేకైతే మేము మాక్సిమం ఎక్కువ అంటే ఫ్యామిలీతోనే కార్ వెళ్తాము అట్లా కారు వెళ్తూ ఓ మాక్సిమం ఫ్యామిలీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అక్కడ పైన కింద చూసు అహోబిలంలో అలాగే ఇంగా పక్కన ఇంగో టెంపుల్ ఉంటుంది దాన్ని చూసుకొని అట్లా వన్ డే వన్ అండ్ హఫ్ డే ఈజీ పడుతుందండి
ఉహు ఓకే ఇంకేంటండి ఇంకా లేదండి ఇంకా లేదు
మధ్యాహ్నం ఏం తిన్నారండి
మధ్యాహ్నం చపాతి కర్రీ తిన్నామండి
ఓ
ఆ
టెంపుల్కి
మేము ఎక్కువ తిరుపతికి వెళ్దామండి అక్కడ అక్కడ వెళ్ళడానికే వన్ అండ్ హాఫ్ డే పడుతుంది ఆ వన్ అండ్ హాఫ్ డే కాదు సారీ ఆ ఈరోజు ఆఫ్టర్నూన్ వెళ్ళ అంటే నైట్ సెవెన్ కి అలా అక్కడ రీచ్ అవుతాం అండి అక్కడ నుంచి ఇంకటి టికెట్ తీసుకొని టికెట్ ఇంగా స్టెప్స్ అన్ని ఎక్కకుండా వెళ్ళి ఇంకా పైన వెళ్తే ఒక హాల్లో రెస్ట్ తీసుకొని హాల్లోనే అండి రూమ్లో ఏం లేదు హాల్ హాల్కి వెళ్ళి అక్కడంతా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగే దర్శనంకి వెళ్ళిపోతాం అండి చాలా బాగుంటుందంటే ఎప్పుడైనా ఒకసారి ట్రై చెయ్యండి మీరు కూడా
అలాగే అన్ తప్పకుండా ట్రై చేస్తను
ఆ మీకే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఇంకా రావాలి అనిపిస్తుం మి
ఓహో
అవునండి
ఏది బెస్ట్ అండి ట్రావెల్ చేసేకి కారా ట్రైనా
అయితే బెస్ట్ అండి ఎందుకంటే ట్రైన్ లో అయితే చా చాలా లాంగ్ జర్నీ కదా మీరు కూర్చోడానికి ఇబ్బంది పడుతంటారు కార్ ఏనా బస్సు ఏ ట్రైన్ అయితే టికెట్ బుక్ చేసుకొని వెళ్లిపోచ్చు సాఫిగా
ఓహో మీరు డిన్నర్ ఏం ప్లాన్ చేస్తున్నారండి ఈ పొద్దు
ఆ అవునండి నేనేంచేనా
హో మీరేం చేయరండి
అవునండి మీరు జిమ్కి వెళ్తారా అండి
మేము వెళ్తామండి రీసెంట్గా ప్లాన్ చేసాము డైలీ వర్కౌట్ చేస్తాము
మీ మీ విలేజ్ లో మంచి ఎవన్ అంటారు ఫేమస్ టెంపుల్ అంటే ఏద
మా ఊర్లో ఏం టెంపుల్స్ లేవండి ఫేమస్ అంటే వేరే సిటీకి అట్ల వెళ్ళాలి మేము టెంపుల్స్ కు వెళ్ళాలంటే మాది పల్లెటూర అండి సిటీకాదు
ఓకే అండి ఇంకేంటండి మరి
అది జిమ్ లో మాకు మార్నింగ్ వెళ్తనే మామూలు బాడీ వామప్ చేసుకుని మార్నింగే అట్లే మనం పైకల్లా వెళ్తాము బాడీ వామప్ చేసుకొని అట్లా ఆ తర్వాత స్టార్టింగ్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఖోఖోకు ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తాము
ఓకే
ఇంకా చానా ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయండి బట్ అవన్నీ తట్టుకుంటేనే మనకి బాడీ వెయిట్ లాస్ చానా కష్టం అండి
ఇంకేంటండి మీరేం చేస్
మీరేమన్నా ప్లాన్ చేయకూడదండి జిమ్ అట్ల
నో అండి ఐ ఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్
ఉ
అవునండి మాకు ఇంట్రెస్ట్ లేదు తిన్నామా పడుగున్నామా తెల్లారింద
జాబ్ ఏమి లేదండి మీకి
ఆహా లేదండి
ఏం ప్లాన్ చేయలేదండి జాబ అట్లా
చూడల్లండి ట్రై చేస్తున్న ఇంటర్వ్యూస్ కి బెంగళూరులో చేస్తుంటే బట్ అక్కడ వాటర్ పర్లేదు అని చెప్పేసి వచ్చేస అవునండి
ఆహ
ఉ ఇంకా చూస్తున్నాను ఏ జాబ్ సెట్ అవట్లేదు అవుతుంది నిదానంగా దానికి టైం వచ్చినప్పుడు ఆహా అనండి
మీరు ఎక్కడా వెళ్ళలేదండి రీసెంట్గలే
లేదండి రీసెంట్ గా ఎక్కడికి వెళ్ళలేదు నేను మాక్సిమం ఎవరింటికి వెళ్ళను
ఒకవేళ మీరు పోతే ఊరింటికి పోతారండి
ఎప్పుడైనా వెళ్తే మా ఓన్ విలేజ్ కు వెళ్తానండి
ఓహో అక్కడ ఎలా స్పెండ్ చేస్తారండి
చాలా బాగుంటుందండి అక్కడ
ఆహా క్లైమేటు ఎలా ఉంటుందండి
క్లైమేట్ ఏం తెలీదు కానీ అక్కడంతా పిల్లలు మా రిలేటివ్స్, పేరెంట్స్ అందరు బావుంటారండి
ఆహో విలేజ్ కల్చర్ బావుంటుంది కదండి
చాలా బావుంటుందండి అలా ఈవినింగ్ ఒక వాక్ నా ఫ్రెండ్ తో కలిసి
ఆహ
అవునండి
వెళ్తే ఇంక ఎప్పుడు వెళ్తారండి మీరు?
వెళ్తే ఇంకా కొద్ అంటే టైం పడుతుందండి ఇప్పుడే వెళ్ళను.
ఓకే
ఆ ఇంకేంటండి విశేషాలు?
మ్ ఏం లేదండి ఈ రోజు వంట చేయాలనుకుంటాన్న.
ఏ వంట అండి మీకు మీరు వంట కూడా చేస్తారా?
అప్పుడప్పుడు ట్రై చేస్తాను అంతే
ఓకే మీకేది మంచిగా వచ్చా అండి?
ఆ నాకు ఎగ్రేస్ బాగా చేస్తానండి.
ఓహో ఎలా చేయాలో మాకు కొంచెం చెప్తారా?
అది ప్రాసెస్ ఎక్కువసేపట్టందిన్నీ నార్మల్ గానే చేసేయొచ్చు మనం ఫ స్టు ఆయిల్ని పెనం అది వేసుకొని తర్వాత ఎగ్స్ పలు కొట్టుకొని అల్లం పేస్ట్ అట్లా వేసినాక బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా రైస్ వేసుకొని మనక్క సరిపడంత రిక అయితే రి కి ఇద్దర కేతే ఇద్దర కేట్లా రైస్ వేసుకున్నాక దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ లైక్ గరం మసాలా, ఎగ్ మసాలా ఉ పలు వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకొని లాస్ట్ లో ఇట్లా టచ్ అంటే కొత్తిమీర పుదీనా లాస్ట్ లో ఫైనల్ టచ్ ఇచ్చి మనం ఆనియన్స్ కట్ చేసుకుంటే చేసుకోవచ్చు. లేదంటే లేదం అది మన ఇష్టము.
ఓహో నయిస్ అండి
చాలా బావుంటుందండి మీరు ఎప్పుడనా ట్రై చేశారండి ఎగ్ రైస్?
ఆహ లేదండి నేను ఎప్పుడూ అఔట్ సైడే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను.
ఆయిల్ ఫుడ్ చాలా డేంజర్ అండి హెల్త్ కి పైగా ఫ్యాట్ అట్ల
ఎప్పుడో ఒకసారండి నాట్ నాట్ ఎవీడే
ఏవండీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తా అండి ఎగ్ రైస్ చేసేది?
ఆ లేదండి నేను ఎక్కువ చికెన్ మంచిగా చేస్తాను.
ఓహో ఇంకా అండి మీకు మటన్ కర్రీ చేయడం వచ్చాండి?
ఆహా లేదండి నాకు రాదు మటన్ చేయడం.
ఎప్పుడు ట్రై చేయలేదండి?
ఆ ఒకసారి చేసాను
రిజల్స్ ఎట్ల వచ్చినాయండి?
బట్ ఇట్స్ గుడ్ మంచిగానే వచ్చాయండి. ఆ ఇంకేంటండి?
ఏం లేదండి ఈవినింగ్ అయింది ఇంగా
మ్ జిమ్కి ఎల్లలా అండి?
జిమ్ మార్నింగ్ ఉంటే అండి ఇట్లీ మార్నింగ్ అంతే
ఓకే మీరు ఎక్కువ ఏ ఫుడ్ తింటారండి డైట్ ప్లాన్ చేస్తారు?
డైట్ మాములే ఎక్స సో రోజు ఒకటి వన్ ఆర్ టూ ఎగ్స్ తింటే మేలు రైస్ బదులు ప్రొటీన్ అంటే ఇప్పుడు ఫ్రూట్స్ మిక్స్ చేసుకుని తింటే చాలా బెస్ట్ అండి. మనం డైట్ చేస్తేనే మనకు రిజల్ట్స్ అనేది ఉంటాయి ఎక్ససైజ్
అవునండి అవునవును అవును కరెక్ట్ డైట్ అనేది ఉంటే బాడీ ఫిట్ అవుతుంది.
అవునండి లేదంటే మనం ఎంత చేసినా ఇంకా వేస్ట్ అండి. బ అది చనా ఏం వెయిట్ లాస్ అనేది ఉన్నదండి ఫుడ్ ఎక్కువ తింటే నోయూస్ జిమ్మూ కి బెండ్ అయిపొయింది
మంచి ప్లాన్ ఏసుకున్నారు లేండి
ఉ తప్పదు కదండి నొప్ప నకి
అవునవును ఇంకేంటండి?
ఇంకేం లేదండి రీసెంట్గానే మా
ఉ
విలేజ్ లో మొహరం స్టార్ట్ అయింది మీకల్లా అండి?
అవునండి మోహరం చాలా స్పెషల్ కదా చాలా బావుంటుంది.
మీరు ఎప్పుడైనా వెళ్ళారాండి పండగలకి మొహరంలో?
మా ఊర్లో వెళ్ళానండి చాలా బావుందండి ఉ అందరూ కలిసినుంటే టాలెంట్తో
ఆహ
టంగా హ్యాపీగా అందరు బలే ఉంటారండి అసలు
మీరు ఎప్పుడన్న మొహరంలో డ్యాన్స్ చేశారండి?
ఆహా లేదండి నేను నా ఫ్రెండ్స్ తో కలిసి పక్కన చేశాను గాని అక్కడయితే లే హలో ఏమైనా ఉ బాగా ఫెస్టివల్స్ ఆ మంచిగా ఉండేదంటే వినాయక చవితి ఇవంటే నాకు చాలా ఇష్టం అండి.
మీరు ఇంట్లో వతండి
అంటే ఆహా అలా ఏం లేదండి అంటే బయటికి అంటే ఇంట్రోవెట్ కానీ ఓన్ విలేజ్ లో ఉన్నప్పుడు అలా ఏం లేదండి.
ఆహ
ఆ
ఓకే అండి థెన్ ఐ టేక్ ఎల్ యు
ఓకే అండి బాయ్
సెట్ లో పది నిమిషాలు